ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
ఆ నాకు ఒక డౌట్ ఉంది ఈ అంటే చదువుతా ఉంటే డౌట్ వచ్చింది అసలు మోడర్న్ లైఫ్ వర్సెస్ ట్రెడిషనల్ లైఫ్ అసల్ ఏం డిఫరెన్ సంటావు
చాలా బాగు చింది తింటావు చాలా ఫ్రెష్ తింటావు పిల్ల కనపడుతా
మరి నీకు మోడర్న్ లైఫ్ స్టైల్ ఇష్టమా లేక ట్రెడిషనల్ లైఫ్ ఇష్టమా
నాకు రెండిట్లో మంచి విషయాలు నచ్చుతాయి
సేమ్ నా కూడా కానీ మోడర్న్ లైఫ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది కదా
అవును టెక్నాలజీ వల్ల చాలా పనులు ఈజీ అయిపోతున్నాయి ప్లస్ మనుషుల్ని లేదు చేసేస్తున్నాయి టెక్నాలజీ టెక్నాలజీని చూస్తాంటే అలా కూడా మాకు అటువంటి ది ఇంకా వేరే విధంగా కూడా డిస్ అడ్వాంటేజెస్ వస్తున్నాయి
ఇంకా ఛాలెంజ్ షాపింగ్స్ ఆన్లైన్ పేమెంట్స్ వీడియో కాల్స్ అంట అన్నీ మోడర్న్ లైఫ్ అడ్వాంటేజెస్ కిందకు వస్తాయ్
ఔ కరెక్టే ముందు ఒక పని చేయడానికి రోజులు పట్టేది ఇప్పుడు కొన్ని నిమిషాల్లో అయిపోతుంది ఇది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట అంటే టైం పడేది టైం పడతా ఉందింది ముందు ఇప్పుడు టైం పడదు త్వరగా త్వరగా అయిపోతాయి మన పనులు
ఫాస్ట్ అండ్ స్మార్ట్ గా అయిపోతాని ఇంకా మరి ట్రెడిషనల్ లైఫ్ లో నీకు నచ్చిన విషయం ఏమంటావు
ట్రెడిషనల్ లైఫ్ లో చూసుకుంటే నాకి ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా చాలా ఇష్టం ఇది ఒక ట్రెడిషనల్ వే కదా చూసుకుంటే
నిజమె యిన్కా వచ్చి ముందు ఫ్యామిలీస్ అందరు కలిసి ఉండే వాళ్ళు కదా జాయింట్ ఫ్యామిలీలాగా కే ఇంట్లో ఏం కొట్లాడకుండా తిట్టుకోకుండా ఉండే వాళ్ళు మంచిగా
అ అవును గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ చిల్డ్రన్ అందరు ఒకే ఇంట్లో ఉండేవారు బా బాగా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఒకరికొకరు తోడు ఉండే వాళ్ళు
ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయాయి కదా ఫాదరు మదరు టూ చిల్డ్రన్స్ అంతే
అవు యిన అందుకే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కొంచెం తగ్గిపోయాయి ఈ మధ్య చూసుకుంటే ముందు కాలం కన్నా
ఇంకాచ్చే ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కూడా ముందు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే వాళ్ళు ఇప్పుడు చూత్తామన్నా కూడా కన్పడదు
అవ్ కరెక్టే అందరు కలిసి ప్రిపరేషన్స్ చేసేవారు బాగా అందరికందరూ సహాయపడుకొ ని బాగా ఉండేవారు అసల్చూసుకుంటే
మ్ మ్ ఇప్పుడు కొంతమంది ఫెస్టివల్స్ ని సింపుల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ముందు కాలంలో చూసినట్టుగా అంత గ్రాండ్ గా ఏం సెలబ్రేట్ చేయడం లేదు
మ్ ఇంగ చూసుకుంటే టెక్నాలజీ వల్ల మా కన్వీనియన్స్ అనేది పెరిగిపోయింది కానీ కొన్ని ట్రెడిషన్ తగ్గిపోయాయి చూసుకుంటే
మ్ అవ్ అవ్ను ఇంకా వచ్చి ఎడ్యుకేషన్ గురించి ఏమనుకుంటున్నవ్
ఎడ్యుకేషన్ లో బటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది కదా చూసుకుంటా అంటే
మీ మ్ అసల్ చూస్తా అంటే ఏమేమో వచ్చేస్తున్నాయి ఆన్లైన్ క్లాసెస్ అంటా ఇంకా చ్చే డిజిటల్ లెర్నింగ్ రీసోర్సెస్ అంటే చాలా యూస్ఫుల్ ఐతాన్నాయి స్టూడెంట్స్ కి
అవ్నింకా కా అన్ని ట్రెడిషనల్ టీచింగ్ లో టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మధ్య బాండింగ్ ఎక్కువ ఉండేది ముందు చూస్ కుంటే అంటే టీచర్ మాక్ దగ్గరుండి అంతా చెప్పిచ్చే వాళ్ళు కానీ ఈ మధ్య అంత ఉండదు కదా బాండింగ్ స్టూడెంట్స్ తో
మ్ అవ్నదీ నిజమే కరెక్టే
మ్ మరి ఫుడ్ హ్యాబిట్స్ లో డిఫరెన్స్ ఏంటి చూసుకుంటే మోట్రన్ వెస్ చిస్ టెక్నాలజీలో
అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ట్రెడిషనల్ ఫుడ్ హెల్తీగా ఉంటు ది ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్సు ఫ్రెష్ ఆన్ తా ఫ్రెష్ ఫ్రెష్ తీసుకొనొ చ్చి వంట చేస్తారనమాట
అవునింట్లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసేవారు కదా
ఇంకా వచ్చి ఇప్పుడు చూసుకుంటే సిటీస్ లో అంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయింది ఇంకా స్టోర్స్ లో కూడా అంతేం ఫ్రెష్ ఉన్నదు అవి కెమికల్స్ వేసి పెట్టింటా రు అ కొంచెం లాంగ్ లైఫ్ రావాలని వెజిటేబుల్సు ఫ్రూట్సు
దీన్ని జూస్కుంటే మేము దీని వల్ల మా కన్వనియన్స్ ఎక్కువ కానీ హెల్త్ ప్రాబ్ల మ్స్ కూడా పెరిగిపోతాయి వెనకాల నుంచే
మ్ అవును కరెక్టే
మరి క్లాథింగ్ లో
క్లాథింగ్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ చాలా ఎలిగెంట్ గా ఉంటాయి చూస్ సేకి నేనైతే ట్రెడిషనల్ డ్రెస్సెస్ ని ప్రిఫెర్ చేస్తా అన్మాట
మ్ శారీస్ హాఫ్ శారీస్ ట్రెడిషనల్ జ్యువలరీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా
మ్ అవ్ ఇంకొచ్చి మోడర్న్ డ్రెస్సెస్ కంఫర్టబుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంటాయి
ఉ ఎస్పెషలీ డైలీ యూస్కి
ఇంకా వచ్చి మరి కమ్యూనికేషన్ గురించి ఏమంటావు
ట్రెడిషనల్ టైమ్స్ లో అయితే లెటర్స్ రాసుకునే వాళ్ళు కమ్యూనికేషన్ అంటే
వున్న పావురాలకి పెట్టి పంపించే వాళ్ళు కదా పోస్ట్ ఆఫీసులో పోస్ట్లు
ఒక లెటర్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది ఆ టైమ్లో అయితే
అవును ఇప్పుడు జస్ట్ మెసేజ్ పెట్టెసలు సెకండ్స్ లోటి డెలివర్ అయిపోతుంది వాళ్ళు ఇంగా ఏమనా మనకి కన్వే చేయాలన్నా కూడా ఈజీగా కన్వే చేస్తాది ఇప్పుడు మెసేజ్ పెడితే సెకండ్స్ లో రీచ్ అవుతుంది అంత ఫాస్ట్గా ఉంది మన టెక్నాలజీ
ఉ చాలా స్పీడ్ కదా అసలా చాలా అంటే చాలా స్పీడ్ ని పెంచేసింది టెక్నాలజీ వచ్చి
అవును కానీ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ కొంచెం తగ్గిపోయాయి ఇవి వచ్చాక
అది నీరుదామే
ఇంకా మరి ఎన్విరాన్మెంట్ లో డిఫరెన్స్ ఏంటంటావు ఏమన్నా రిఫరెన్స్ వచ్చిందంటావా
ఎన్విరాన్ ఎన్విరాన్మెంట్ అనుకుంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు మేము ముందు ఔడోర్ గేమ్స్ ఎక్కువ ఉండేవి కదా
ఉ ఆ ఎంటర్టైన్మెంట్ లో డిఫరెన్స్ ఎన్విరాన్మెంట్ అంటాన్న ఎంటర్టైన్మెంట్ లో డిఫరెన్స్ ఏమి
అదే అఔట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండేవి కదా ముందు చూసుకుంటే
ఉ అవును కబడి ఖోఖో అండ్ ఇంగ లోకల్ గేమ్స్ ఉన్నిన్నాయి కదా మంచి మంచిగా ఆడుకునే వాళ్
ఇపోయి మొబైల్ గేమ్స్ అంతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పాపులర్ అయిపోయినాయి ఇంక అందరు వాని వెంకాలే వెళ్తారు ఎక్కువ
ఉ అవును ఇంగ అయితే పిల్లల అయితే బయట ఆడడం తగ్గి పోయినాసలు ఎవ్వరు బయట ఇటుకి రావడం లేదు వాళ్ళు రావాలన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోతారు ఎండా అని మనం ముందే అట్లే ఏం ఉండే వాళ్ళం కదా అన్ని ఎం లేదు వానా లేదు బాగా మంచిగా స్ట్రీట్ లో ఆడతాంటిమీ
ఆ అవు దీని వల్ల హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆ పిల్లలకి బయట రాకుండా ఎప్పుడు లోపలే మొ మొబైల్స్ యూజ్ చేసుకుంటా టీవీస్ చూసుకుంటా ఉంటారు
అసలు మొబైల్ అడిక్ట్ అయిపోయినారు అసలు చిన్నపిల్లలందరూ
మ్ కరెక్టే
మ్
మరి విలేజ్ లైఫ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ కి ఎగ్జాంపుల్ కదా
మ్ అవ్ను విలేజ్ లో జనాలు చాలా క్లోజ్ గా ఉంటారు ఆప్యాయ్ ట్టుతో ఉంటారు అనురాగాలు పంచుకుంటారు
మ్ ముందింకా చూసుకుంటే సిటీ లైఫ్ మోడ్రన్ లైఫ్ స్టైల్ కి ఎగ్జాంపుల్ అన్నమాట
మ్ మ్ ఆవ్ను ఫాస్ట్ లైఫు బిజీ షెడ్యూల్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి యి
మ్ మరి ఫ్యూచర్ లో ట్రెడిషన్ ట్రెడిషన్స్ కంప్లీట్లీ డిసప్పియర్ అవుతాయా
మ్ అవుతాయి అని అనుకుంటాన్నా లేదు అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్పుడుండే జనరేషన్ అట్లా ఉంది ఎందుకంటే ట్రెడిషన్స్ మనక్ కల్చర్ అండ్ ఐడెంటిటీ కదా ఒక్కొక్కసారి లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్తాయ్ న్పిస్తుంది
మ్ చాలా మంచి పాయింట్
ఇంకాచ్చి మోడర్నైజేషన్స్ ఇంపార్టెంట్ కానీ ట్రెడిషన్స్ ని మర్చిపోకూడదు దనా
ఎగ్జాక్ట్ గా రెండింటిని బ్యాలెన్స్ చెయాలి మేమయితే
మ్ అవును మనం రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మంచి ర్తీగా ఉంటున్నాయ్ ఇంగా టెక్నాలజీ యూస్ చేయాలి కానీ ఫ్యామిలీ వాల్యూస్ కూడా మెయింటైన్ చేయాలి
అహ
ఇంకాచ్చి ట్రెడిషనల్ ఫుడ్ తినాలి ప్లస్ మోడర్న్ హెల్త్ నాలెడ్జ్ కూడా ఫాలో అవ్వాలి
ఆ ఇంకా ఫనేమిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి అలాగే మెడ్రన్ లైఫ్ స్టైల్ అడ్వాంటేజ్ చ్ని ఎంజాయ్ చేయాలి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి
మరి నీకు ఛాన్స్ ఇస్తే ఓల్డ్ ట్రెడిషనల్ లైఫ్ లో ఒక రోజు స్పెండ్ చేస్తావా
డెఫినెట్ గా స్పెండ్ చేస్తా ట్రెడిషనల్ లైఫ్ అంటేనే ఒక వేరే లెవల్ అది కంపల్సరీ అందరు ఒకసారన్నా ఎక్స్పీరియన్స్ అవ్వాలి
అవున్లే చానా బావుంటుంది
ఫోన్స్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఎలా ఉండేదో ఎక్స్పీరియన్స్ చెయాలి అని టుంది కదా ఒక్కసారయినా
ఒక్కోసారి అనిపిస్తుంది అన్నీ వద్లేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదామా ప్రశాంతంగా అని
మ్ కానీ ఒకరోజన్నా ఒకర్ ఒక రోజే ఉండగలుతాం ఫోన్ లేకుండా నక్ నెక్స్ట్ డే ఫోన్ కావాలి అనిపిస్తుంది
నా సేమ్ నగ్లా అట్లా అనిపిస్తుంది ఒక్ వన్ అవర్ కూడా ఉండలే లేం
హ ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే మోడ్రన్ లైఫ్ అండ్ ట్రెడిషనల్ లైఫ్ రెండు ఇంపార్టెంటే అనుకో
నా మోడ లైఫ కొంచ కనిట్ గా ఉంటంది ట్రెడిషనల్ లైఫ్ వచ్చి మనకి రెస్పాన్సిబిలిటీస్ ని వాల్యూస్ ని నేర్పిస్తున్నారు అన్నమాట
అదే పర్ఫెక్ట్ కన్క్లూషన్ నాకు తెలిసి
ఉ అవును నిజమే
ఉ టోటలీ అగ్రి విడియా పోయింట్ అన్నమాట
ఉ సరే అయితే చాలా సేపు మాట్లాడాము
అవును టైమ్ ఎలా పోయిందో తెలియట్లం లేదు నేన్ చు
ఉ అవును సేమ్ నాక్కుడా సరే అయితే ఉంటా బాయ్
బాయ్